ఏంటడి
పాాలకూర తెలుసా,
ఆ తెలుస అండి
ఆ కుకు మీది ఇ
పాలకుల ధ్యా ధ్యార నాంట బాధస్తమ ఇ బచ్చలకు లా క ఈ వామకు కంటం తెలుసా
అవునండి తెలుసు
వామకు తోటి కూడా బజ్జీలు వేస్తారు తెలుసా
చూసమండి ఎప్పుడు తినలేదండి
ట్రై చేస్తానండి ఎప్పుడన్న
అ ఏంటండి
అర్ధం కాలేదు మీరు ఏం చెప్పారో మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంద
ఇప్పుడు ఓకేన హ
మీ వాయిస్ కొంచెం
ఇప్పుడు ఒకేన
ఆ చెప్పండి
మీకు
నాక నాకు ఒచ్చేసి చికెన్ అంటే ఇష్టంమండి ఉమ్
మీకు
అర్ధం కాలేదండి
మీకు
నాకు చికెన్ బాగ ఇష్టం
అవును
మీక ఏమన్నా కొత్తగా రిసెపీస్ తెలుసా
నాకు కొత్తగా అంటే ఏమి తెలిదండి మధ్య ఏమి ట్రై చేయలేదు
అవునండి
ఇంకా మీకున్న బుక్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్
నేను అన్ని టైప్ ఆఫ్ మ్యూజిక్ విటానండి పర్టిక్యులర్ అంటూ ఏం లేదు లైక్ విననికి లైక్ మంచిగ పీస్ఫుల్గా బాగుంటే వింటాను అవునండి
మీ ఫేవరెట్ డిష్
డిష్ డిష్
రోటీ విత్ కాజు పన్నీర్ ఇష్టమండి
మీ ఫేవరెట్ స్పోర్ట్స్
నా ఫేవరెట్ స్పోర్ట్స్ వచ్చేసి ఖోఖో అండి
షాటరి
చాక్లెట్ అమ్మ
ఉ
చెప్పండి
ఫ్రెండ్స్
ఆ
ఉమ్
వాళ్లను
మీకు
బాకింద
ఇష్టమైన ప్లేస్ ఏది
నాకు ఇష్టమైన ఫేవరట్ ప్లేస్ మనాలి అండి
ఉమ్
అవుడినండి ఎంతసేపు
ఫేవరెట్ ఆ నువు ఎక్కే
నాకు కాఫీ ఇష్టండి టీ కూడా తగుతాను కాఫీ కూడా బట్ కొంచెం టీ హెడేక్ తగ్గుతది కదా
కాపీ లేక్చ్చ సార్
ఏమీ వద్దు
ఏ
అవునండి ఏడున్నావ్ ఎవ్వరు అవసరం లేదు మీకేం ఫేవరెట్ ప్లేస్ అండి ఇష్టం
నాకు సిమ్లా అంటే ఇష్టం
అవునా
ఉ
తనే
ఉ
వెళ్లారండి సిమ్లాకి
వెళ్తే ప్లేస్ అవుతది
అవునా
ఉ
మీకు ఎక్కువ ఏ డిషన్లు అంటే ఇష్టం అండి
డిష్ వచ్చేసి ఇది మంట